హలో
ఆ చెప్పక్క బాగున్నక్క మీరు బాగున్నార్ ర పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నాం రా మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాం అక్క
ఏంట్రా డళ్ళుగున్నావ్
లేదు అక్క తినలేదు
ఏం కూర చేసావ్
నేను ఈరోజు వంకాయ కూర
ఉహు నేను కూడా వంకాయే చేశా
హా అ
ఆ ఏం చేస్తన్నారు పిల్లలు వెళ్ళార స్కూల్ కి
ఆ ఎల్లార అక్క
రేపు హాలిడే నా
ఆ ఆ అంతే హాలీడేనే రేపు
ఊ నీ బుర్ర తింటర్ అయిత్
అంతే ఇంట్లో ఉంటే ఇగ ఉన్నదే గా
ఊ ఉ
ఉమ్ ఉ
ఇంకేంట్రా సంగతులు చాలరోజులు అయింది మాట్లాడక
అవును నేను ఎవరికి పోన్ చేయట్లేదు అక్క ఎవరికి ఇంట్ ఇంట్లోనే ఉంటన్న
ఎందుకంత డల్లుగున్నావ్ బాలేదా ఒంట్లో
సేన్న ఏదు
ఆ
ఉం
మరి ఎందుకట్లున్నవ్వ్
నేను ఒక చిన్న తప్పు చేసాక్క
ఏంట్రా
నెట్ లో అదేదో గేమ్ లాగా వచ్చింది.
ఉ
అయితే ఇట్లా హండ్రెడ్ రూపీస్ లాగా వస్తాయనంటే నేను అది క్లిక్ చేశాను. ఏదో బలబల్స్ లాగా ఉన్నాయి కాని ఆడితే ఫైవ్ థౌసండ్ దాకా పోయాయి అక్క ఒంట్లో పట్ అయిపోఇనాయి ఇప్పుడు ఇంట్లో తెలియట్లేదు. ఏం చేయాలో అర్ధం కావట్లేదు.
తెల్సా మీ హస్బెండ్ దెల్
తెలీదు ఎవ్వరికి తెలీదు ఇప్పుడు నీకే ఫస్ట్ టైం చెప్తున్నా.
అమ్మా అట్ ఎట్లా చేసినవరా అవంతా ఫేక్ రా అట్నే చేస్తరు.
అయితే నేను అయి నిజం అనుకోనిక్కు అయితే ఉన్న డబ్బులు పోయినా కానీ ఆ ఇ ఏం పడలేదు. అకౌంట్ డీటెయిల్స్ అడిగితే నేను అమ్మటే ఇచ్చేసా.
అయ్యో అకౌంట్ డీటేల్స్ ఎవరైనా బడతర
ఆ రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు వేలు అదే బాధగా ఉంది ఎట్లా ఎట్లా బ
అప్పా ఇప్పుడు ఏం చేస్తాం మరి చెప్పాలిగా ఇంట్లో మరి
అదే కదా
సరేలే నేను హెల్ప్ చేస్తాలే గాని ఇంకెప్పుడు చేయ
ఆ థ్యాంక్ యూ అక్క మంచియే నాకు
సరేనా అయి అన్ని సేమ్ ఇక్కడ అట్లనే ఓటీపి లని లేకపోతే ఎప్ అకౌంట్స్ ఆ డీటెయిల్స్ చెప్పమని కానీ ఇట్ల ఫోన్ చేస్తనే ఉంటారా అవన్నీ మనం నొక్కకూడదు గేమ్లు ప్రీ గేమ్ లని అకౌంట్ నెంబర్ పెట్టి ఇలా పోతే గేమ్లు ఆడాలి లేపోతే ఇంత ఇన్తొస్తాయ్ మీరు ఇంత పెట్టండి ఇన్ ఇన్వెస్ట్మెంట్ పెట్ట
ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నారు ఫస్ట్ వంద రూపాయలు పెట్టమన్నారు సరే వంద రూపాయలే కదా అని నేను పెట్టా తర్వాత ఇట్లా ఐదు వందలు వస్త వస్తే అని అన్నారు సరే వందక ఐదు వందలు వస్తున్నాయి కదా నాకు ఏదైనా పైన కొనుక్కోవచ్చులే ఇంకా ఇంట్లో ఊరు ఎందుకు అడగడం అని నేను అనుకున్నాక్క అనుకునేసరికి రాట్లేదు సరేలే మళ్ళీ పెడదామని అట్లా అట్లా చూస్తే నా డబ్బులు కూడా కట్ అయినాయి నాకు అసలు ఏం అర్థం కలి తర్వాత ఆలోచిస్తే దీంట్లో ఈ పెట్టా కదా ఇక మొత్తం కట్ అయి పోయినాయి అనీ గప్పుడు మస్తు భయం వేసింది నాకు బాగా
అబ్బా మా దగ్గర అయితే ఇట్లాగే రెండు లక్షల వరకు ఆయన మామూలుగా ఇన్వెస్ట్ వెంట పెట్టినట ఇక ఇంతొచ్చిద్ది మీకు ఇంత ఇస్తాం ఇంతొచ్చిద్ది మీరు ఇంత పెట్టాలి అనేసి అని ఊరికి అట్లా అడుగుతుంటే వీళ్ళ ఏం చేశారు ఇంతొచ్చి ద్దిగా రెం లక్షల దాకా వస్తాయి కదా అన్ చెప్ప లక్ష రూపాయలు పెట్టిండు
ఆహా ఎట్లా మళ్ళీ చెప్పు నాకు అర్ధం కాలే లక్ష రూపాయలు
ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టండి టూ హండ్రెడ్ అట్లా వస్తాయి మీరు గేమ్ ఆడాలి ఆ గేమ్ క ఎంత వస్తాయి అని చెప్పేసి అని ఇన్వెస్ట్మెంట్ పెట్టమని ఆ ఫోన్ లో అడిగిందట మెసేజల్గా అడిగితే వీళ్లేే ఎం చేేసి త్తరు ఒక పది వేలు కా నుంచి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అట పెడితే వాళ్ళకోక ముప్పై వేలు దాకోచినాయట అది నమ్మిచారు ఇచ్చిండ్రు ముప్పై వేలు దాకా తీసుకున్నారు అయితే అయితే మళ్ళీ వెళ్ళేంచేశారు ఆశ కొద్ది ఆ ముప్పై వేలే కాకుండా ఇంకొంచెం పెట్టమని చెప్పేసి అని వాళ్ళు అడిగేసరికి వీళ్ళు ఏకంగా యాభై వేలు లక్షల రూపాయలు అట్ల పెట్టారంట
అమ్మో
లక్ష పెట్
మరి అవన్నీ ఆయన సొంత డబ్బులేనా అప్పులా
అప్పులు చేసిరా అప్పులు చేసి మరీ పెట్టిండు అట వాళ్ళ అంగ అంటే ఆ దాంట్లో పడితే ఇంకంతే కదా రా
ఆ వెసనమంట
వ్యసనం అది మందు మందు ఎట్లా తాగుతారో అట్లాగా మ్ ఇది వ్యసనం అయిపోయి వాళ్ళయి అయితే ఇంట్లో వాళ్ళు యమ ఏడుస్తుండ్ర ఇప్పటికి కూడా ఆయన చనిపోయిండరా హ సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఇంకెంతే మరి మరి ఇప్పుడు అప్పులు కట్టాలగా
అవును
ఆప్పులు కట్టాలి మళ్ళీ ఇదంతా తీసుకొని
ఆ
ఆ మళ్ళీ అప్పులు కట్టాలిని చెప్పి అయి మళ్ళీ ఇంట్లో నడవాలి అని చెప్పి ఆయన సూసైడ్ చేస్త చేస్కొని చనిపోయిండంట
అయ్యో ఇప్పుడు వాళ్ళ భార్యే డీ ఇనబడ్డాయ
ఇప్పుడు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు పిల్లల తోటి ఇంట్లో గడవాలి అయన్నీ ఉంటాయి కాదరా
ఆ
ఇప్పుడు ఆయనబాయ సాయనయాన పోయిన్ డు గేమ్లు ఆడుకొని ఇన్ని వేలు ఇన్ని లక్షల దాకా పెట్టి ఆయన అప్పులు చేసిపోయింది ఇప్పుడు అప్పులన్నీ ఎవరు కట్టాలి
ఈమె కట్టాలీ
ఉమ్
అప్పులోళ్ళు ఆగుతారు కొన్ని రోజులు తర్వాత మళ్ళీ వాళ్ళు
మళ్ళీ వేల్చు తింటారు ఆ ఇప్పుడు అట్లనే అయితుంది నువ్వు భలే పని చేసినవ రాా సర ఒకసారిా నువ్ ఫోన్ చేసి అడగొచ్
నేను అదే అనుకున్నాక్క నేను సరేలేగా ఆ అట్లనే అసలు నాకు అర్ధం కాలేదు అక్క నేను ఎట్లా పెట్టాను డబ్బులు అంత గనో
ఉమ్
అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఆడినట్టు ఆడి మళ్ళీ అమ్మటి క్లిక్ చేస్తే మళ్ళీ అకౌంట్ లోంచి కట్ చే చేసి అట్లా ఎమ్మటెమ్మటె అక్క మన మైండ్ ని అసలు ఎలా అంటే మనకు తెలియకుండానే పెట్టేస్తాం
ఉ అదే వ్యసనం అంటారు దాన్ని ఊ
సన్నీ
అట్లా పెట్ అట్లా వెట్టేసినవా డబ్బులు ఎంత పోయినయి రా హలో హలో హలో
దీని తర్వా అంత డబ్బు కంటే
హలో
హలో
వినిపిస్తుందారా
ఆ కనీసం అన్నం కూడా తినడానికి నాకు భయం వేసింది తెలుసా ఆ టెన్షన్
ఏం కాదులేరా ఐదు వేలు నేను ఇస్తలే గాని ఇంకెప్పుడు ఆ పని చేయకు
ఆ అదే అక్క ఇక మొత్తం డిలీట్ చేసేసా అక్క ఆన్లైన్ లో అలాంటి షార్ట్ ట్లు కూడా అలాంటి
అట్టాన్ టివి నమ్మొద్దురా డీప్ తెల్స్ పెడతారు అవన్నీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయన్నీ అడుగుతారు ఓటీపి వత్తది అది ఎవరికి షేర్ చేయ్యకన్ డి అని అంటారు అవన్నీ నమ్మకూడదు
ఆ నమ్ముతే ఇగ మనం అయిపోయినట్టు
అయిపోయినట్టే అసలు అవును ఆయన ఇప్పుడు ఆ చనిపోయిన అతను మంచి జాయిగా ఆయన జారుకున్నాడు అప్పు చేసి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్ అమ్మ నాన్నీ ఏమే చూసుకోవాలి వీళ్ళ అమ్మ నాన్నన్ని ఏమే చూసుకోవాలి వీళ్ళ పిల్లల్ని ఈమే చూసుకోవాలి కావాలి ఏం పని చేయగలిగిద్ది రా
అధీ నిజమే
అట్లా పెట్టి మా అమ్మ నెత్తి మీద తెచ్చుకో
అయితే ఏదో పేకాడ్ అని ఆ టెన్షన్ వచ్చింది అక్కనమ్మవు కానీ నువ్వు ఆ అయితే ఇది రమ్మి యా అని అంటారు కద పేకాట్ అంట కదా ఇక అది కూడా ఆడుతున్నారు చాలా మంది మా ఫ్ఫ్రెండ్స్ లో కూడా అది గూడా ఇంతే గదా
అవి మంచిగావ్ రా డబ్బులు వస్తాయి అంటారు గానీ ఇగో ఏదో అంటారుగా పెద్దోళ్ళ సామెతలు ఉంటాయిగా పుట్టు పురానికి వచ్చిన డబ్బులు అయెప్పటికీ మిగలవ్ మనుషులు గూడమిగలరు అయ్యి ఆడితే డబ్బులు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ బె ట్టాలి ఇప్పుడు మన వాళ్ళ కింత ఇస్తేనే మనకి మనకి డబ్బులు వస్తాయ అని అవి ఆడమంటారు ఆ అయ్యి తప్పురా ఇ అన్ని వేస్ట్ అవన్నీ ఆడి అప్పుల పాలై మళ్ళీ ఇయాలా వస్తాయి మళ్ళా రేపు మళ్ళీ పోతాయిగా
అంతే గదా ఇయాళ వచ్చిన యని మనం ఆనందపడ
ఇంకోటి ఏంట ఆ రమ్మీ రమ్ ఆ అరమ్మీ ఆడే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇవాళ మనం మనం బా మన సంతోష ఉంట మన భా మన అంత సంతోషంగా ఉంటాం మరి వేరే వాళ్ళు వేరే వాళ్ళరా వేరే వాళ్ళ డబ్బులు ఇయ్యాల దిన్నట్టే గదా మనకొస్తే ఇగ వేస్ట్ మనం కష్టపడి సంపాదించు అవును రా
మరి చాలా మంది పెడ్
వినరు అయన్నీ స్టాప్ జేస్తే బాగుండు గానీ మరి గవర్నమెంట్ అయన్నీ ఎట్లా
చాలా మంది ఇట్లా జేసి అప్పులు అప్పులు అప్పులైనోళ్ళు కూడా ఉన్నారు అక్క చాలా మంది
అవును
ఆ ఈ రమ్య అనేది కూడా బాగా ఆడతారు గదా అక్క
ఉమ్ ఫోన్లలో బాగా ఎడిట్ అయపోయారు అందరు తెలుసా చాలా మంది కానీ డబ్బులు పో డబ్బులు పాటు మళ్ళీ మనుషులు కూడా చనిపోతే ఎంత బాధ ఉంటది తల్లిదండ్రులకి భార్య
అసలు అవును ఇంకా భార్య పిల్లలు ఉన్నోళ్ళకైతే ఇంకేం లేదు వాళ్ళ లైఫ్ శూన్యం వీళ్ళు ఏమో వీళ్ళు జాగాల వీళ్ళు సూసైడ్ జేసుకొని వీళ్ళు జచ్చిపోతారు
ఉమ్
ఉమ్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు
అందుకే ఆలోచిస్తే బాగుంట
ఆ ఈ ఫోన్లు చేయబట్టే అక్క ఇది నెట్ నెట్ ఒకటి ఉండడం ఫోన్లు ఇది ఇదే చాలా ఆనందం అనుకుంటున్నారు జనాలు కానీ దీని వల్ల ఎంత లాస్ ఉందో ఇప్పుడు లాస్ పోయాకా అర్ధమౌతుంది లాస్ పోయాక అర్థం అవుతుంది నాకు
ఉమ్ ఇంకెప్పుడు జేయకురా ఇట్లాంటి
అమ్మో అస్సలు జేయనక్క అస్సలు చేయను నాకు ఇప్పటికే చాలా భయం గుండె పగిలినంత భయం ఏ తుంది ఇంకా బుద్ధింటే ఇలాంటి పనులు చేయ
ఏం టెన్ క్షన్ బడకులే గాని నేను సాయం జేస్తా
ఉమ్
నేను ఈవినింగ్ మనీ పే జేస్తలే సరేనా ఫోన్పే ఉందా
ఆ ఉంద అక్క
సరే నేను ఫోన్ పే చేస్తాలేరా ఈవినింగ్ సరేనా
ఆ సరే అక్క మరి తింటాలి అన్నం ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది
సరే తిన్లే తిన్నాక మళ్ళ నా
ఆ సరే అక్క ఆ సరే ఆ